హాయ్ అండి
ఇందు గారు
ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నాం ఇందాకే జస్ట్ ఇప్పుడే పైకి వచ్చాను అనమాట హాస్టల్లో
అవునా అండి మీ సైడ్ వెదర్ ఎలా ఉందండి
వెదర్ మేరుపులు ఒస్తున్నాయి ఇందాక కొన్ని చినుకులు పడ్డాయి
అవునా అయితే మీ సైడ్ వా మీ సైడ్ వాన పడుతుందా అండి
ఆ మొత్తం చినుకులు పడుతున్నాయి అంతే మక్సిమం
అవునా అండి
తిన్నరండి మీరు
యా తిన్నానండి జస్ట్ ఇందాకే తిన్నాను
ఏంటండి ఇవాళ మీ స్పెషల్
స్పెషల్ ఏం లేదండి
ఉహుమ్
అ మీకు ఎలాంటి అ వెదర్ అంటే ఇష్టం అంటే విన్ టరా లేకపోతే మాన్సూన్ అ అంటే వర్షాకాలమా ఎండా కాల మా
వర్షా కాలమే ఎందుకన్ అంటే కోపం ఉన్న బాధ ఉన్న దాంట్లోనే వానల తీరిపోవచ్చు ఉమ్ చెప్పండి ఇందు గారు
ఆ నాకైతే వింటర్ ఇస్టం అండి ఎందుకంటే సమ్మర్ లో కొంచెం ఎక్కువ ఎండలు కొడుతది కదా సో వాటర్ గూడ ఇంకిపోతది సో కొన్ని కొన్ని ఇబ్బందులుంటాయి ఎండాకాలంలో అండ్ ఎండాకాలంలో ఎక్కువ ఎండ కొడతది కాబట్టి ఉహ్బరిస్తదండి సో ప్చ్ ఎండాకాలంలో మళ్ళీ పంటలు కూడా సరిగా పండవు ఏమన్నా ఆ కూరగాయలు పండించాలన్నా సరిగా వాటర్ ఉండద్ కదండి ఎన్నుం మాన్సూన్ వన్స్ వర్షకాలం అంటే ఇంగ వర్షాకాలంలో వానలు పడితేనే పంటలు పండుతాయి అండ్ వానలు పడ్ తేనె వాటర్ అనేది ప్చ్ అండర్ గ్రౌండ్ వాటర్ అనెది పెరుగుతది కాకపోత్ తె ఇంగా అలానే ఒక త్రీ ఫోర్ డేస్ వర్షాలు పడితే మనం ఎక్కడికి బయటికెళ్లాల్సిన బయటికెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదండి సో వెకిల్స్ ఆగిపోతయి ఫ్లడ్స్ అండి
మీక్ ల్యాండ్ ఉందా భూమి భూమి ఉందా ఆహా ఒకె అందుకనెనా ఇంత గొప్పగ మాట్లాడుతున్నారు
యా అవునండి అండ్ మా లాండ్లో కుడ మా లాండ్లో కూడ పత్తి మిరప మొక్కజొన్న వరి ఇలాంటివి పండిస్తామండి సో ఎంటంటే ఇలా మా ఒక్కొక్క సీజన్కంటే ఇప్పుడు వర్షాకాలం అనుకోండి అంటె కొంతమంది ఏం చేస్తారంటే రెండు సార్లు వరి వరీ వేసుకుంటారు కాకపోతే మేమేంటంటే వరి వరీ యొక్క సీజను అండ్ మొక్కజొన్న ఒక సీజన్ ఎస్తామండి అంటే వర్షాకాలం వచ్చినప్పుడేమో వరి ఏస్తాము ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొక్కజొన్నేసమండి సో మీరు ఎలాంటి పండలు వంటిస్తార్ మీ భూమిలో
మాక్సిమం పోలంలో అయి తే ప్రజెంట్ అయితే మొక్కజొన్న వేసామండి మేమ్గూడా ప్రజెంట్ మొక్కజొన్న వేసి ఇప్పుడు కొయ్యడాలు అయితున్నాయి దానికి ముందు పత్తెస్కున్నాం అండి
అవునాండి అంటే ఎలా పండిస్తారనమా ఎలా పండిస్ తారు అంటే ఈ విత్తనాలెసి పెస్టిసైడ్స్ మందులు ఎక్కువ కొడతారా తక్కువ గొడతారా లేకపోతే నార్మల్ల్ కేద్రీయ ప సేంద్రీయ పద్ధతులు లాంటి ఎరువులు చేస్తారా లేక పోతే డైరెక్ట్ యూరియా అమోనియా ఇలాంట్ వస్తాయి కదా ఫట్లైజర్ షాప్ నునే అలాంటివెస్తారా
అలా ఎం లెద్
మరెలా చేస్తారండి
నార్మల్గా పెంట అనేది ఉంటాది అది పెట్టడం వల్ల సాయిల్ కి కొంచెం గ్రోత్ అనేది ఎక్కువుంటది మనం పెస్టిసైడ్ స్ వాడే కొద్ది మన భూమిలో అనేది అంటే ఇప్పుడు మన భూమిలో కొంచెం ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటది దాని వల్ల పంటకి పెస్టిసైడ్ అలవాటై తే తప్ త భూమి వల్ల వచ్చే బలం వల్ల పెరిగేదేమి ఉండదండి ఎక్కువగా
అవునా సార్ ఏంటంటే ఇప్పుడు అందరు ఆ మందులు వాడుతున్నారు గదా పురుగు మంద్ దులని లేకపోతే పంట ఎక్కువగ తొందరగా పెరగడానికి ఆకులు రాడానికి మళ్ళీ కాయలు కాయడానికి అవి కాయలు ఉండ డానికి సో అలా మందులు అన్ని అన్నిటికీ కొడుతున్నారు గదా ప్రతీ చిన్న దానికి అది ఎదగడానికి మంచిగా కాయలు ఉండడానికి పురుగులు రాకుండా అన్ని కొడుతున్నారు కదండి సో ఇలా ఇలా కాకుండా ఓన్లీ అదొక్కటి సాయిల్ సాయిల్ ఓకే కాకపోతే పంట పన్ డేటప్పుడు పురుగులని దోమలని మళ్ళీ ఎదుగుదల సరిగలేదని కొన్ని చనిపోతున్నాయి అని రకరకాల రోగాలు చెట్ల కు వస్తుంటాయి కదా సో అలాంట ప్పుడు కూడా ఎలాంటి పద్ధతిలో ఆ నివారిస్తారు
అలాంటి టైం లో మాక్సిమం మన్నలు కొట్టక తప్పదుగా అండి
యా అదే అండి నేను గుడా అడిగేది ఇప్పుడు మీరు కేవలం ఓన్లీ పంటకియామ్ అంటే భూమికి ఇప్పుడు మీ మీకున్న భూమిలో ఎలా
అంటే మేమ్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ చెప్తున్నాను అండి నేను పొలం ఇప్పుడు ఏం పెట్ ట్టకు ముందు అక్కడ మాకంటూ లైక్ పెంట అనేది ఉంటది కాబట్టి అది వేసిన తర్వాత గ్రోత్ అనేది కొంచెం మంచిగా వస్తది కాబట్టి దున్నిచ్చుకుంటే ప్లాంట్స్ అనేవి మంచిగా పెరుగుతాయి పంట అనే మంచి దిగుబడు వస్తద్ మనకు కూడా లైక్ పెస్టిసైడ్స్ ఇయ అలాంటివి వాడినం అ కో ఏముంది వస్తాయ్ కాక్ మళ్ళా ఎక్కువయినాయి అనుకో లైక్ డిసీజెస్ ఎక్కువ ఆరోగ్య ఇంగ ఉన్నా కూడా డీసీస్ పక్క వస్తాయి ఇప్పుడు మనం ఎంత ఉంటే మనకి డిసీజెస్ ఎంత తొందరగా అంటుకుంటాయి
అవునా సార్ ఇప్పుడు ఏంటంటే అన్ని ఇప్పుడు సిటీలోని గాని ఇప్పుడు పల్లెటూర్లలో గాని అన్ని అన్ని దగ్గర ఇలా మందులు వాడుతున్నారు సో కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏమంటారు లైక్ అన్హెల్దీగానే తయారవుతున్నాయి గదా ఇప్పుడు ఫ్రూట్స్ మంచిది అంటారు కాకపోతే ఫ్రూట్స్ కూడా పెరి అవి తయ్ అది పెరగడానికి గానీ లేకపోతే పురుగులు పట్టకుండా ఉండడానికి గాని అన్ని ఏ ఒక మందులాని యూస్ చేస్తూనే ఉంటున్నారు కదా సో అలా యూస్ చేయడం వల్ల అనేది మన హ్యూమన్స్ కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది రావడం లేకపోతే చిన్న ఏజ్ లో అనిల్ సో మెనీ కైండ్స్ ఆఫ్ జబ్బులు రావడం అలా జరుగుతున్నాయి కదండి సో ఇప్పుడు పాత పద్ధతిలో చేయాలంటే గూడా మనం చెయలేం కదా